హలో
హలో ఆ వినిపిస్తుంది
ఆ అదే ఏం సౌండ్ రాలేదు
ఏం సౌండ్డు
ఆహా అర్థం కాలే ఏమి రా రాలే అని అంటున్నాం ఉ
ఏం చేస్తున్నా
ఏం లేదు ఏమో అది డాక్యుమెంట్ వెరిఫికేషను కరెక్టేనా ఎప్పుడు ఏమైనా రాయాలి ముందే రాసేకి
ఓ నాకు ఇంట్రెస్ట్ వతలే అసలు రాయడానికి
ఇగ ఏ ఏమాత్రం గన్ని పేజీ ఉంటే ఎట్నో ఏమో నాకు అర్థమే అయి
కాదు ఈగా అబ్జర్వేషన్ ఎప్పుడు చూపియ్యమన్నాడు సైకిల్ తో
ఏమో తెలవదు నాయి డడాయాగ్రామ్స్ ఉన్నాయి యేసుడు డయాగ్రామ్
నాది దే పారలే ఇంకా నోట్స్ రాయాలి మనం ఫిఫ్త్ యూనిట్
ఆహా
ఉ అది ప్రింట్ తీపించిన డాక్యుమెంట్
తీపించినావా ఎంతైనాయి నయమే అవునా మా మామా టూ హండ్రెడ్ ఇచ్చిండు
గంతగనం అసలు ఎందుకు తీసుకుందో
ఇంకా కానవ్యాంక ఈననే కదా తక్కువ తీసుకుంటాడు అని అనుకున్నా ఉ బయటవల్లే నయం
సిక్స్టీ అని చెప్తే షాక్ అయినా నువ్వేమో గంత పెట్టినావు పైసల్
అయితే ఏమైందంటే కె గా హర్షిత్ అడిగినా ఈ రోజు కేయూ క్రాస్ దగ్గరా అడుగు హారస్ జిత్ ఇట్లా అంటే నేను ఆ అన్న తీప్పించుకుంటే ఎప్పుడు అని అంటాండు సరే అయితే మీరు పో మీరు దీపించినప్పుడు నా గూడ అప్పు అని అన్న అని సిక్స్టీ రూపీస్ ఇస్తే వాడుతయి ఉ సెవెన్ బుక్స్ కావాలి ఇప్పుడు మనకి ఈ పేపర్ పబ్లిషింగ్కిి పోఓను మళ్ళా అవిన్న పైసల అయి తే మో పాపం చెెక్ రీ ఈరోజ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చిండు నిన్న పెట్టంగానే పెట్టు
ఉ
ఆ సర్లే
ఇంకెవరు ఉన్నారు కమల్ చక్రి నువ్వు ముగు
సూర్య సూర్య సూర్య
సోకే అ వు
కొ మచ్చటల ఉన్నాాలి అవ అఊకి ఇరి ఇరి ఇరి అన్ నేను అడగడానికి
అవును ఇ గోరం తెలుసా అసలు రోజ అయితే
ఉ
చెప్పినా మళ్ట ఏమైనా అయన ఆ సేరు దగ్గర పోయినాం కదా
అదే అదే
వాళ్ళిద్దరికి ఫోన్ చేపిచ్చిండు ఫోన్ చేపిచ్చిండు ఏ వాళ్ళిద్దరికి ఫోన్ చేపిచ్చిండు వాళ్ళ ఇద్దరు ఎందుకు అత్తలేరు మీ ఇద్దరే వత్తరు
ఓ అమ్మో హహ్ స్ట్రిక్టే అయితే
ఆ ఫోన్ చేసి మాట్లాడిండు ఒక ఆయననేమో ఎడనో బస్సుల ఉన్నాడు ఇంకొక ఆయన ఇంట్లోనే ఉన్నట్టుండె ఇగా అయితే నేను చెప్పినా అ గ్రూప్ లో మెసేజ్ చేసినా కూడా రెస్పాండ్ గాడు సార్ ఈనే చెప్
ఆ
గ్రూప్ లో మెసేజ్ పెడితే గూడా ఈనే ఏం రెస్పాండ్ కాడు సార్ అని చెప్పిన
ఓ ఆ
తమ్ ఇగా ఏసుకున్నాడు
ఉ అయన మాట్లాడుతే నవ్వు అత్తది నాక అంత అమ్మాయి అమ్మాయి మాట్లాడతాడు సారు
అయితే ఇగా కార్తిక్ ను అడిగిండు ఆయన పేరే చెప్పింది నేను ఆయన అడిగిండు ఇగా ఫోన్ చేసి ఇచ్చిన ఫోన్ చేయమంటే మీ గైడ్ ఎవరు అని అడిగిండు మీ గైడ్ ఎవరు అని అడిగిండు సార్
ఆ
సార్ అని చెప్పిండు ఆ మీ ప్రాజెక్ట్ టైటీల్ ఏంటిది అని అడిగగిండు మళ్ళీ ఖతం ఏమో చెప్తాండు
మరి
ఆ
ఆ
ఎవరు
ఆ
ఎవరచ్చిర్ర్ అంటున్నావు
అదే సుమ్ మ్ ఇంకో ఇద్దరు
రాలే ఫోన్ చేశి మాట్లాడిండు
య్యా
ఆ ఫోన్ చేసి తిట్టిండు పోళ్ళు పోళ్ళు నా నేనంటే భయం లేదు నా భయం చూపిత్తా ఆగండి మీకు
ఓ అయ్యా ఉన్నదిగా
అడిగితే సక్కగా చెప్పాలే ఇగా ఒకటే నవ్వుకుంటా సారు గూడా నవ్వుతాండు ఇగా నువ్వు సప్లి రాసుకో ఫెయిల్ చేస్తా నిన్ను ఎందుకు పాస్ చేయాలి అసలు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ సప్లీ రాసుకో ఇగా ఫెయిల్ చేస్తా అంటాండు
హిహిహి
ఆ మళ్ళీ ఇగా రేపు మార్నింగ్ మీరు క్లాస్ పోయే ముందు నా దగ్గర కలిసే మీరు క్లాస్ కి పో వాలి రేపు అని చెప్పిండు ఇగా
ఊ
ఘోరం ఉన్నడు ఈనే ఎట్లనో ఏమో
అదే కదా
ఆ
ఏ అంత జోక్ జోక్ చెత్తడు
ఊ ఆ పేపర్ది అడగడమే మర్చిపోయాను రేపు ఇగా సైన్ పోట్టేటప్పుడు అడగాలి
మ్
బ్లాక్ అండ్ వైట్ తీపిచ్చినా మొత్తం ఏం గాదా
ఏంగా తీ యన కనపడతాయి కదా అన్నీ
హా మళ్ళీ అవన్నీ ఎప్పుడైతే అసలు
ఉమ్
అవన్నీ ప్రింట్ తీపియడం ఎప్పుడైతుందో ఏమో
అదే గద ఇప్పుడు మళ్ళీ ఉగాది హాలిడే ఉంది కదా
సింగిల్ సింగిల్ చేసినవా
ఏంటి సింగల్ సింగిల్ ఆ చే యలేదు ఇంకా ఒకటి ఉంది కదా
ఉమ్
లేదు చేయాలి
ఫస్ట్ పేపర్ అంతా నాకు మొత్తం రైట్ లెఫ్ట్ సైడ్ చానా గ్యాప్ వచ్చి రైట్ సైడ్ పోయింది మొత్తం ఫస్ట్ పేపరు రైట్ సైడ్ పోయింది మొత్తం లెఫ్ట్ సైడ్ గ్యాప్ వచ్చింది
అదే
అది ఎట్లా సెట్ చేయాలి ఇప్పుడు ఏం అర్థంకాలే ఫోన్లా చూస్తే ఏమి అనిపియలే ప్రింట్ తీపిస్తే గ్యాప్ వచ్చింది
ఎట్ల
ఏమో గద అసలు ఏం అనిపియాలే చూస్తే
ఫోన్ లో ఒక వ్యూ ఉంది కొన్ని కొన్ని ల్యాప్టాప్లలో ఒక వ్యూ ఉంది కొన్ని కొన్ని కంప్యూటర్లలో వి ఉంది ఎట్లనో ఏమో ఈ డాక్యుమెంట్ అంటేనే భయం అవుతుంది నాకి ఏ ఏం గాదు చేయొచ్చు అనుకున్నాం గాని మరి ఇంత డేంజర్గా ఉంటుందని నే
ఉమ్ చేస్తే మరి గింత గణం అయి
ఆ అసలు అది టార్చర్ ఉంది కోపం వస్తుంది నాక్ అయితే అసల్కి ఏమని చేస్తాము ఓకే ఎంతకని ఎవ్వరికి లేరు
ఎవరికి లేదు
సావు దీని బదులు ఏమంటే నో మూసుకొని ఉండడం బట్ వందరికి
ఆ
గంట నుంచి టార్చర్
ఉమ్ ఇంకా పోర్ త్ ఇయర్ లో ఎంత ఏయాలో అప్పుడు బుక్కులు అట్లా రెడీ అయ్యాలి కదా
ఆ అప్పుడింకా పెద్ద పెద్ద ఎత్తున వేయాలి ఇంక అప్పుడు అప్పుడు ఉంటాయి చుక్కలు ఇప్పుడికే ఇట్లుంది
అదేగద బాగా లే అవుద్ లే గిన గంతే వస్తాంది గట్టిన వస్తాను అ ఏ ఏం పెటినా విత్తన బిజీ మిస్
అవుట్ పట్ది ఏమన్నా అంటాడేమో అనుకున్నా ఏమనిలే సర్ గు గుర్తు పట్టలే గూగుళ లో సెర్చచ్ చేసి పెట్టినా
అదే అదే ఆ గవ గవర్నమెంట్ అని చెప్పాందా
ఏమన్లే ఇంకా అమ్మో ఏమంటాడు అవుట్ పట్ కాడ అనుకున్నా
ఆ ఇగ మనం ఏం చేతమ్ లేండి
ఉ
ఓకే మళ విజలీ లేన్నప్పుడు ఏ నించని ఎత్కుతాం కదానా
ఆ
ఆ
ఓ గుది ఏ దీని వల్ల ఎక్కువ పేపర్స్ అయినాయి మనకి ఆడిన్ ఐడి వాల్ళ ఎంతగానం ఎట్లా చేసిర్రో అసలు
ఆ
ఆడినయి డి వల్ల పేపర్స్ ఎక్కున్నాయి మల్ల అంతగానం మెట్లు పెట్టి్రో అవన్నీ ఎతికి
ఆదే దా
బానే చేసిర్రు అసలు అవే చానాా పేపర్లు ఉన్నాయి ఆడిన్ో ఐడి ఎంత అన్ని పేపర్ ఉంది
ఉహు
ఒకక్కటి రెండ మూడు నాలుగు నాలుగున్నాయి్
ఉహు
ట ట ట ట ట దీన్ కైతే హెచ్వోడీసీ అని ఉంది పియప్పయాలా నా
ఏంటి ఏడా
ఇదే ఇప్పుడు దీని మీద
దేని మీద
ఇగో ఇప్పుడు ఇప్పుడు ప్రింట్ తీయిచ్చిన దాని మీద
ప్రింట్ తీపిచ్చిన దానిపైన ఆహా హెచ్వోడి సైనా లేదు ఉ
ఆ
హెచ్వోడి సైన్ అవసరం లేదు గానీ అది దాన్ ఏమని
అ
గైడ్స్ైన్ ఉండాలి ఆ గైడ్స్ైన్ ఉండాలి
ఆ మళ్ మనమే తీసుకోవాల ఇప్పుడు
ఆ మనమే తీసుకోవాలి కావచ్చు
మల్ల హెచ్చ కి ఇయ్యమంటాడా హెచ్వోడికి ఇయ్యమంటాడా అడున్నాయి తీసుకో
ఇయ్యమంటారు కావచ్చు